అండి ఆ
హాయ్ అండి బాగున్నామండి
ఆహా ఏం చేస్తున్నరండి
ఇప్పుడు వంట చేస్తున్నామండి
వంట చేస్తున్నారా ఏం చేస్తున్నారండి వంటలో
మేమండి ఇ వాళ చిక్కుడుగాయండుతున్నామండి
చిక్కుడుగాయొండుతున్నారా ఓకే ఓకే ఓకే అవునా అండి ఎవరోచ్చారండి మీ ఇంటికి
మా ఇంటికి మా అ ఆడపరచొచ్చింరండి
ఆహా ఏమన్నారు
ఆఆ
ఏమంటున్నారు
ఇక్కడ మా ఇంటికాడ లేరండి వాళ్ళ బిడ్డ వాళ్ళ ఇంటికాడ ఉన్నారండి
ఆహా ఎందుకు వచ్చారండి ఏంటి సంగతి
అట్టిగనే వచ్చారండి వాళ్ళ బిడ్డ అమ్మరా అమ్మరా అని ఫోన్ చేసిండే వాళ్ళ బిడ్డ మా ఇంటి దగ్గరనే ఉం
ఆహాహాహా
అయితే ఫోన్ చేసింది అయితే వచ్చారు
ఆహాహాహా ఎట్లా ఉన్నారంటా అండి వాళ్ళ అబ్బాయి
వాళ్ళ అబ్బాయికి కొంచెం నీళ్లువచ్చినయట కడుపుల అయితే అది పైపు వేసిండ్రట అండి
ఓకే
వాటర్ తీసుకున్నారట
ఓకే
ఆ ఇగ మళ్ళా కాల్ చేయలేదట వాళ్ళకి
ఉహు
చేస్తా అని చెప్పిర్రాట ఇంకా చేయలేదట
ఓకే ఓకే ఓకే ఏయ్ మైరా అరే అవునా అవునా అండి
అవునండి వర్షం వస్తుందా మీకే
అవునండి
కొంచెం కొంచెం వస్తుంది చినుకులు పడుతున్నాయి
ఆ
మళ్ళా బంద్ అయితుందండి వర్షం
అవునండి అవునండి
అవునండి వంట అయ్యిందా అండి మీది
అవునండి వంట అయిపోయి ఇంకా కాలేదండి మా అమ్మగారు అన్నం చేశారు
ఆ
ఆ ఇంకా చేయలేదండి కర్రీ చేస్తారు పాపకి ఎల్ల్లో రైస్ వేసిచ్చాము తిన్నారు
అవునా అండి
అవునండి ఇంకా ఏంటి అండి విశేష తాలు మొహరం పండుగ బాగా జరిగిందా అండి
జరిగిందండి
ఓకే ఓకే
మంచిగా జరిగిందండి మీకు ఎన్ని పండుగులు ఉన్నాయండి
మేము నేను మా అమ్మగారి ఇంట్లోనే ఉంటాను కాబ బట్టి వాళ్ళ అన్నీ చేస్తారండి నేను కూడా వాళ్ళతో పాటు అన్నీ చేస్తారు మాకు మా అత్తగారింట్లో ఇది మొహరం అనేది లేదండి ఇది వచ్చేసి ప్రతి టెన్త్ టెన్త్ డే రోజున వాళ్ళు రోజా ఉంటారు రోజా ఉన్న తర్వాత ఆ తర్వాత ఆ రోజా ఉంటారు రోజా ఉంటారు ఆ తర్వా షర్బత్ పంపిణీ చేస్తారండి వాళ్ళు
అవునా అండి
అవునండి
ఆహా
హ్మ్ అవునండి అదే చెప్పు బెసాన్ అనేసి అంటారండి శెనగ పిండి తోటి దాని తోటి సోను చేస్తున్నారు
ఆ అండీ
అవునండి
మీ డాడీ మంచిగా ఉన్నారా అండి
ఆ బాగున్నారండి ఆయన కూడా మొహరంలో వెళ్ళారండి
అవునా అండీ
ఆ మొన్ననే వచ్చారు బాగున్నారండి
అమ్మగారు
బాగున్నారండి
అవునా అండీ మీ అత్తమ్మ బాగుందా కట్టేలా ఉంటారు చూడండి
అవునండి అవునండి అతను తను కూడా బాగుంది పాపకు తను పొద్దున పోతే సాయంత్రం వస్తది అండి మా మామగారు ఇంట్లో రెస్ట్ తీసుకుంటారు ఇంకా ఆయన మీద ఉ తల్తా అవుతా ఉంటాడండి
హా అవునా
నాలుగు గంటలకు బజ్జీలు తీసుకొస్తా అండి ఒకటి ఒక్క జ్యూస్ డబ్బా తీసుకొస్తది అది ఆపిల్ పీజా అని ఉంటది ఆ ఆ ఆపి ఆపిల్ ఫీజ్ అని ఉంటదండి అది బజ్జీలు తింటాడు పొద్దుగాలనే లేస్తాడండి బ్రష్ చేసే వరకు ఏమ్మా టీ చేసి వస్తది టీ తాగుతారు ఆ బోల్లు దోముకుంటారు తర్వాత స్నానాలయితాయి ఆ తర్వాత వంట చేస్తది తొమ్మిదిన్నర వరకు ఉప్మా నా ఆ ఆ టిఫిన్ అయిపోతదండి
అవునా అండి
తొమ్మిదిన్నర పాదొక్క పదిటి వరకు తిని బోలు కడిగి మా అత్తమ్మ గారు పదిన్నర వరకు వెళ్ళిపోతారండి మాత్తమ్మా ఇలా వెళ్ళిపోతారో లేదో ఆయనకు మళ్ళీ ఆకలి పొద్దున పదకొండింటికి మళ్ళీ తింటాడండి హ్మ్ హు తింటాడు మళ్ళీ ఏం చేస్తారు టీవీ చూసుకుంటా ఉంటాడు ఏదో ఏదో బుక్ తీస్కో చదువుతా ఉంటాడు ఆ తర్వాత ఒక్కటి ఏందంటే మళ్ళీ ఆకలి వేస్తుందండి
ఎన్ని సాట్ల తింటారండి ఆయనే మూడు సాట్లనా
మూడు సార్ల రోజుకి తిని రెండింటికి రెండున్నర మూడిటికి ఛాయ్ చేస్త కొని తాగుతాడు అండి దోస్తుల్ తో సహా మూడిటి వరకు తింటాడు మా అత్తమ్మ గారు నాలుగున్నర ఐదుటి వరకు వస్తారు వచ్చేటప్పుడు ప్పుడు బజ్జీలు తీసుకొని వస్తాడు ఆఫిల్ పీస్ తీసుకొని వస్తారండి ఆ బజ్జీలు తింటాడు ఆపిల్ పీస్ తాగుతాడు
ఆ
ఆ ఇంకా ఉల్టా ఉల్టా ఆయన మీదనే లొల్లి లొల్లి చేస్తా ఉంటాడు అండి ఆ రోజంతా టీవీ చూస్త ఉంటా ఉంటాడు ఫోన్ లో మాట్లాడుకుంటా టీవీ చూస్తూ చూస్తా ఉంటా ఉంటాడండీ అవునవును
ఆయనదే మంచిగుందండీ ఆయన లైఫ్ చాలా బాగుంది
కేసీఆర్ కి గూడ లేదండి అ ట్లాంటి లైఫు ఆ అట్లాంటి లైఫు అయిన అదృష్టమండీ ఇంకా వళ్ళావిడాకీ రాత్రంత నిద్ర ఉండదు అయిన పొద్దున్లేసి పనిక్ బోతే ఆయన బిడీల్కీ ఆ తాగడానికి ఇబ్బంది వెడుతా ఉంటడండీ వారాన్కొక్సా సారి రెండుసార్ల కావాలె కావాలె అది కావాలే అని అన్నీ ఉట్టు ట్టు మాటల్ జెప్పి దీస్కుంటా ఉంటాడండి
అవునా అండి
అవునవును ఇబ్బంది వెడుతాడండి చాలా
ఆ మరి మీక్ మంచిగ్ జూస్కుంటడా అండి
ఆ నాకట్ల జూత్తా ఉంటె నాకూ పెయ్ మసల్ తా వుంటదండి తింటడు వంటడు లేత్తడు రువాబ్ జూపిత్తడండి
నీకూ ఆయనక్ పడదేమో కదా అండి
ఆ పడుతలేదండీ మధ్య ఫస్టు మంచిగనే ఉంటుండే గనీ అట్ల ఎబ్లీస్ పనుల్ జేస్ డండి ఆమె మీద మీద మీద కోప్ కోప్పడుతా ఉంటడు పొద్దుగాల్లేసి ఒక్కటికి రెండు సార్ల బోల్ల స్టాండ్ దీస్కరమ్మంటదామె
ఆ
అంటది ఏదో ఒకటి పని యేస్తా ఉంటె ఇనో కయ్యర బియ్యర్ యేత్తా ఉంటడు తిడ్తా ఉంటడు
అవ్నా అండీ ఆళ్లకెంత మంది పిల్లరూ
ఒక పాపా ఒక బాబు పాపకొ కొడుకు బాబుకిద్దరు బిడ్డలు
అవునా అండి
అవునండి
ఆహ
ఆళ్ళు అందరు వెల్సెటలండి వాళ్ళ పాపగీ వెల్సెటిలున్నరు పాప గూడ
అవునా
ఓ
చెప్పండింకా
ఏం జేస్తున్నరండీ మీ ఆయన గారున్నార మీ ఆయన గారున్నారా అండి ఆహ ఆ ఓకే మీ బాబూ ఏం జేస్తున్నారండి
మా బాబుకు హోంవర్క్ చేపిస్తున్నాడండి మా ఆయన
అవునా అండి ఓకే ఓకే అండి
మా వాడలా కౌడి పీరిలంటరు ఇయ్యాలా వెట్ నిన్న కూర్చొవెట్టిన్రూ అబ్బ పెద్ద సవార్లకైనా గంత డప్పు సౌండ్ రాలే గానీ
ఎ ఎప్పుడూ వా కౌడి పీర్లు గూసో వెట్టిన్రా
ఆ ఏయ్
నేన్ చేతన్న ఇట్ల ఇపుడు, ఆ, నాకేమో ఇపుడు, ఆ చెయ్ చెయ్ చెయ్ ఆ చెప్ చెప్పండి ఆ చెప్పండి నాకు చాలా ఆఫర్స్ వస్తా ఉంటాయి ఫోన్ మాట్లాడండి ఫోన్ మాట్లాడండి అనేసి అంటాం
అవునా అండి
డబల్ డబల్ గేమ్స్
అవునా
అవునండి
త కూర్చోబెట్టిన్రు మస్తు వాళ్ళు పెద్ద సవార్లు అయితే గంత అంగడి చేయాలె
ఆ అవునండి అవునండి ఆ
వాళ్ళు ఇగ ఏం అల్లరి చేస్తరంటే ఇగ చెప్పకండి
అవునండి ఎందుకు అట్లా అంటే ఇక మస్తు స్తు ఆ దాంట్లో కూడా మంచిగా ఇగ ఖుషి చేస్
అరే వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా
ఆ చెప్పండి
పైసలు జమ అయిన పైసల తోటి డప్పు లోన్ తెచ్చుకున్నారు వాళ్ళు
మరే అంతా జ జమ అయి అంతా జమ అవుతున్నాయా అండి
అవునండి సంవత్సరానికి రెండు డప్పులు కొని చేస్తున్నారు పోయిన అంత ముందు సంవత్సరం ఏమో అవి కనక డప్పులంటారు చూడండి
ఆహా దాంట్లో హెడ్ ఎవరండి
హెడ్డు ఇగ పిల్లలే ఇగ ఎవ్వరు లేరు హెడ్
అవునా అండి
ఫస్ట్ ఇక్కడ కూర్చోబెట్టినప్పుడు మేమే ఉండే అండి హెడ్
ఆహాహాహాహాహా
ఇక్కడ ఉన్నప్పుడేమో రెండు డప్ ప్పులు తీసుకున్నారండి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేసిండ్రు నెక్స్ట్ ల మన పెళ్ళిళ్ళలా అ బ్యాండు కొడతారు చూడండి
ఆహాహాహాహాహా
ఆ బ్యాండ్ది అవి తెచ్చిండు రెండు టంటలు
ఆహాహా ఓకే
బాగా హుషారు ఉన్నారండి పిల్లగాలు
ఇయాళ రేపు జనరేషన్ మారుతుంది కదాండి ఇయాళ రేపు
మరి ఈ సంవత్సరం జమ అయితే ఏం తెస్తరు అండి
ఆ
శికుడుగాయ పొయి మీద పెట్టినా అండి
ఆహా అయితుందా అండి
అయితుంది కూర ఇప్పుడు బియ్యం ఇట్లా చూస్తున్నా అండి ఏమైనా ఉంటే పురుగులని
ఓకే
చూస్తున్నా అది అయిపోతే రైస్ పెట్టాలి
గారు ఏం చేస్తున్నారండి
మా అత్తగారు కూర్చొని ఉన్నారండి టీవీ చూస్తున్నారు
ఆవున
అవునండి మా ఆడబిడ్డ వచ్చిందియితే వాళ్ళ బిడ్డ ఇంటికి వెళ్ళి వచ్చిన నేను.
ఆహాహా
వచ్చి ఇగా మళ్ళా మా ఇన్వై టర్ నీళ్లు ఏమో అయిపోయినాయి కరెంట్ పోతే ఆగుతలేదండి
అవునా అండి.
తేమల్ల వర్షం వస్తుందని జల్దీ జల్దీ వంట చేసుకోవాలి నేనని వచ్చేసాను ఇటు.
అవునా అండి
అవునండి మీకు మీ అమ్మగారే చేస్తారా అండి వంట.
అవునండి మా అమ్మగారు పొద్దుగాల నేను. లేస్తాను లేచేంత వరకు ఆ నేను లే లేచేంత వరకు మా అమ్మగారు టీ పె. ట్టి లేపుతారండి మా పిల్లలకు టిఫిన్ చేసారండి. నా పిల్లలకు నీ వేడి నీళ్ళు చేసి నాకు సెవెన్ థర్టీకి లేపితే నేను లేచి వాష్రూమ్కి వెళ్ళి బ్రష్ చేసి వచ్చి టీ. తాగి మా పాపని లేపుతాను‌ ఆమెకు బ్రష్ చెప్పించి మోషన్. కూర్చోబెట్టి స్నానం చేపించి లోపల తీసుకొస్తాను. ఆ తర్వాత మా అమ్మగారు రిబెన్ తోటి జడ వేస్తారండి మా ఆయనకు లేపి. మా ఆయన లేచిన తర్వాత మా బాబుకు లేపి వాళ్ళిద్దరు బ్రష్ చేసుకోని ఆ నీళ్ళతోటి ఒక్కొక్క. ఒకసారి ఆయననే స్నానం ఏస్తారు.
హ్మ్మ్
ధన్యవాదాలండి ఇంతా సై టైం నాతోటి కేటాయించినందుకు
థ్యాంక్ యూ ఆండి‌